హలో
హలో
ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి లంచ్ ఇప్పుడు అయిపోయింది మీది
నాద అండి ఆ అయి అయిందండి అయిపోయింది ఇంకా ఈ రోజు మేము భద్రకాళి గుడికి వెళ్లేేసి వచ్చామండి
అవునా బాగుంటదండి అసలు అక్కడ మేము కూడా వెళ్ళాలి అసలు వెళ్దాం అనుకుంటున్నాం ఈ సండే మీరు వెళ్ళారా
ఆ వెళ్ళామండి చాలా బాగుంది ఆ డెవలప్మెంట్ గాని అన్ని బాగా చేశారు పొద్దున్న ఆ మార్నింగ్ ఒకటి పసుపు కుంకుమ తోటి అమ్మవారికి అర్చన చేశారు అభిషేకం చేశారు ఆ తర్వాత హారతి ఇచ్చారు అంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి కానీ చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం చెప్పాలంటే కానీ ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారుండి అన్ని కొంచెం కూల కొట్టి రీయనోవేట్ చేస్తున్నారు
హు
కు చాలా ప్రశాంతంగా ఉంది అసలు మార్నింగ్ వెళ్ళాం కదా ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉందండి టెంపుల్ మాత్రం
అవునా అండి ఆ వెళ్ళానని నా బర్త్డేకి వెళ్ళాను ఒకస్ ఒకసారి మళ్ళీ మళ్ళీ బర్త్డే కూడా వస్తుంది అప్పుడే ఇంకా అంతే నార్మల్ టైమ్ కు అయితే ఏమన్నా ఫెస్టివల్స్ అయినా ఏమన్నా అకేషన్స్ అయినా వొతం అంతే అండి బాగు కాకపోతే వెనకకి పార్క్ కూడా ఉంటది ఎప్పుడైన్నా వెళ్లిళ అడ్ ఏడు
ఆ పార్క్ అంటే ఆ మామూలుగా దూరం నుండి చూసాము వెళ్ళలేదు బట్ గుడికి వెళ్ళాము గుడిలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది అయ్యగారులు పూజలు భజనలు లాగా చాలా బాగా చేశారు ఆ తర్వాత మేము బయటకి వచ్చి ఆ పులిహోర పులిహోర పులిహోరాను లడ్డు ప్రసాదం తీసుకున్నామండి ఇంకా చనా దసరా పండగమ్ ఇప్పుడు నవరాత్రులని బాగా చేస్తారంట తర్వాత ఇప్పుడు మనకు దుర్గ అవతారాలు ఉన్నాయి కదా తొమ్మిది అవత్ తారలో అ తొమ్మిది అవ కూడా అమ్మవారిని ఆ విధంగా తయారు చేసి ఆ చాలా అంటే చాలా బాగా పూజలు చేస్తారంట ఒక్కసారి మొత్తం కూరగాయల తోటి అమ్మవారిని అలంకరిస్తారు సరస్వతి మాత గాయత్రి మాత మహాకాళి ఇట్లా మనకు తొమ్మిది నవరాత్ లు ఉన్నాయి కదండి
ఉ
తొమ్మిది నవరాత్రులాగా బాగా చేస్తారట మళ్ళా తొమ్మిది నవరాత్రులకు కూడా నిత్య అన్నదానం కూడా వెడుతారట ఎంత మంది వస్తే అంత మందికి పొద్దున సాయంత్రం మళ్ళీ ఆ అమ్మవారిని దర్శించుకున్నాక కొంచెం సైడ్కి వచ్చి కొంచెం లోపలి పోవాలండి లోపలికి వెళ్ళి డౌన్ లో వెళితే అక్కడ నిచ్చాన్న దాను రోజు ప్రతి రోజు కూడా మనం వెళ్ళి తినొచ్చు అంట దర్శనం అయిపోయినాక
అవునా అ అది ఎప్ ఇప్పుడు చూడలేదు అంటే అసలు మీరు చెప్తుంటే ఇప్పుడే వింటున్నా నేను
అవునా అండి మాకు గుడా తెలీదు మొన్న మేము చూసాము చూసినప్పుడు మాకు ఆ ఒక ఆయన చెప్పాడు అనమాట టోకెన్స్ ఇచ్చారు టోకెన్స్ ఇచ్చి యప్ పన్నెండు గంటల వరకు అయిపోతాయట మనం అమ్మవారి ప్రసాదం తీసుకోవాలంటే ట్వీలివ్ లోప్ వెళ్ళాలి వెళ్తే మనకు టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్స్ తోన్ టి మనము అక్కడికి వెళ్తే వాళ్ళు లోపలికి రమ్మంటారు భోజనం కూడా చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ అమ్మవారికి ఇష్టమైన ప్రసాద అన్నం పెట్టారు ఆ తర్వాత నాలుగైదు రకాల కూరగాయలు సాంబార్ భోజనం మాత్రం కూడా బాగుంటది ఒకవేళ ఇప్పుడు మనకు భర్త్ ఇట్లా అవుతుంది కదండి మనం అట్లా మనము అమ్మవారి పేరు మీద కూడా మనము ఆ విద్ దగుఅఫ్ డొనేట్ కూడా చేయొచ్చు అంట అంటే మన పేరు మీద అన్నది విదానం కూడా అట్లా ఎస్ చ్చరాటక్కడ
అవునా
ఆ అవునండి ఇది మీర ఎప్పుడన్నా విన్నారా
ఆ నేను నవరాత్రి అప్పుడు చూసాను మన నాట్యాలు భరతనాట్యము కూచిపూడి ఇవన్నీ స్టేజ్ చేసి మంచిగా చేస్తారండి అక్కడ అమ్మాయిలు కూడా
అవునా
నవరాత్రులు ఇప్పుడు బానే ఉంటది నేను వెళ్ళాను అప్పుడు ఒకారి సార్ వెళ్ళా అన్న
అవునా నే మళ్ళీ ఆ శ్రావణ మాసం పూజలు కూడా చాలా బాగా
హలో